హలో
హలో అక్క బాగున్నారు అక్క
ఆ బాగున్నారా నువ్ బాగున్నావరా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్ అక్క
ఏం చేయట్లేదు నాన్న ఆఫీసులోనే ఉన్న తిన్నావారా
ఆ తిన్నా అక్క మరి నువ్వు
తిన్నారా ఏం కర్రీ
కరియా ఈరోజు దోస కా ఉండక్క మరి నువ్వు
నేను ఇయ్యాల బెండకాయ పులుసును గూర పచ్చడి చేసాను
అవునా
బాబు పడుకున్నాడా
ఆ జస్ట్ ఇప్పుడే పాలు తాపిచ్చి పడుకోబెట్టాక ఫీవర్ వస్తుంది వాడికి
అవునాడా హాస్పిటల్ కి వెళ్లలేదా రా
వెళ్ళలేదు అక్క టూ డేస్ బాగా ఎండలో జర్నీ చేసి నిన్న కొద్దిగా తల్లినీళ్ళ స్నానం పోసా ఇగ జ్వరం వచ్చింది నైట్ నుండి జ్వరం వస్తు వస్తుంది సిరప్ వేస్తా ఇప్పుడే సిరప్ వేస్తే పడుకున్నడు పాలు తాగి
తగ్గింది మరి కొంచమేనా ఫీవర్
ఆ తగ్గిందిక్క మార్నింగ్ వేసినప్పుడు తగ్గింది మళ్ళీ ఇప్పుడు కొద్ది అన్నం తినిపియగానే మళ్ళీ జ్వరం వచ్చింది
అన్నం తినిపియేద్దారా ఫీవర్ వచ్చినప్పుడు
మరి చిన్న బాబు గదాక్క నాకు కూడా పాలంత పడవు
చి పదిహేనుల బాబు అ ఇవి ఉన్నాయి కదా సిర్లాకు ఉగ్గు అలా పెడతాయిపోయి కదా
అవి అలవాటులేదక్క వాడికి
మీరు వీట్లో ఉగ్గు చెయ్యరా కంది ప
ఆ వాడు సిక్స్ మంత్స్ అప్పుడు తర్వాత అన్నం ముట్టించినంక చేశాను ఒక ఫైవ్ డేస్ ఏమో తిన్నాడు ఇక తర్వాత ది తినట్లే తర్వాత చికెన్ అని ఇక చికెన్ తోనే ఎక్కువ తింటాడు తర్వాత కారం గొడ్డు కారంతోటి తింటాడు కాని ఇక వుబ్ గు సేర్లాకన్ని బంద్ చేసిండు
వామ్మో గ్రేటేవాడు చిన్నవాడే కారం నడం అంటే
ఆ చికెను సుకి బోటి అన్ని తింటాడక్క
అ టిఫిన్ స అలవాటు చేయకపోయినా రా
టిఫిన్స్ ఓలీ దోశ తింటాడు అక్క ఇడ్లీ పూరి అవేం తిన్నాడు మళ్ళా ఫ్రూట్ ఫ్రూట్స్ కూడా ఏం తినడు ఒక జామకాయ తప్ప
ఈ బనానా అలవాటు చేస్తే బాగుండే కదా బాబుకి
ఆ సిక్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ దాగ తింటుండే బానే తిన్నాడు అప్పుడు మళ్ళీ తర్వాత ఏమో తినట్లేదు మళ్ళా పేడ అ వాన్థింగ్ సెన్సేషన్ చేసినట్టు చేత్తాడు బయట వుసెత్తాడు ఎగ్ అలవాటు చేసినా అంతే చేత్తాండు
అయితే ఇప్పుడు కొంచెం పాలల్లో బ్రెడ్ గానీ బిస్కెట్స్ గానీ అట్లా అలవాటు చేయపోయాను అదనా
వాడికక్క ఆ బూస్టూ బ్రెడ్డు అలవాటు చేసాను అట్లే జలుబ్ బాగైతాంది అక్క తీపి వల్ల అంటే ఇప్పుడే టూ డేస్ నుండి తీపి దాని వల్ల కూడా ఫీవర్ రాచ్చు కొజ్జిగ హెడ్ కాల్తుంది
అవునా అంటే కొంచెం బాగా ఫీవర్ ఉన్నప్పుడు ఏం జేస్తా అంటే కొంచెం తడిబట్ట వెయ్ తల మీద ల కొంచెం ఆటర్లో తడిపి క్లాత్ పైన ఎస్తే కొంచెం ఫీవర్ అనేది కంట్రోల్ అయితదనమాట
ఊ చూడ్చాక్క ఇప్పుడే సిరప్పం సిరప్ పోసినప్పుడు తగ్గుతుంది ఇగ ఎలాగో సిక్ సిక్స్ అవర్స్ కి మళ్ళ ఫీవరొస్తది గదా సేమ్ అలాగే వస్తుంది అది ఫీవర్ కంట్రోల్ చేయడానికె ఆంటీబయాటిక్ వేమో ఏస్తున్నా పొద్దున్న సాయంత్రం ఒక్కొక్కసారి
అవునా ఆంటిబయొటిక్ గుడా యూజ్ చేయ్యాలే యూజ్ చేస్
ఆ చేస్తున్నా అక్క మార్నింగే తెప్పిచ్చా సిరపు చేస్తున్నా
దానికే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే కొంచెం బెటర్ గా ఉ ఇంజెక్షన్ ఏసినా గుడా తగ్గుతది తొందరగా లేకపోతే ఇంకెక్కువయిందినుకో టైం. పడతది అట్లా
అవునక్క పోయిన సారి ఇంతే ఆర్ఎంపీ దగ్గర చూపిచ్చి చూపి చ్చి. ఒకేసారి నైట్ పూట బాగా షివరింగ్ వచ్చి బాగా ఫీవరొచ్చింది ఇన్ఫెక్షన్ నొచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ ఉంది.
ఎంతైయినాయ్ రా
అక్కా
ఎంత ఎమౌంట్ అయింది.
థర్టీ త్రీ థౌజనూ. అదే ఇన్ఫెక్షన్ ఉంది నార్మల్ గా ఫిఫ్టీన్ థౌసండ్ ఉండాల్సింది. థర్టీ త్రీ థౌజనుంది.
తగ్గిపోయింది.
ఉ బాగా ఎక్కువ పెరిగింది అక్క.
బాగా పెరిగింద. అదే కొంచం కేేర్ దీసుకోవాల సానం అ తేఅస్సల్ బోయకు. ఫీవర్ తగ్గిన గూడా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు సానం జేపియకు
నా మైనస్ పాయింట్ అదే అక్క. ఎందుకంటే బాబుకి స్నానం రోజు చేపిస్తా నేను మార్నింగ్, ఈవినింగ్ ఫీవరొచ్చినా లోపల ఇగ మార్నింగ్, ఈవినింగ్ రోజు బోస్తా. ఫీవరొచ్చినా లేకున్నా ఎందుకంటే వాడు అస్సలు పడుకోడు ఫి స్నానం లేకపోతే
అట్లా అలవాటైపెయింది వాడికి
చిన్నప్పటి నుండి అంతే. ఇగ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళప్పుడు త్రీ మంత్స్ ఉంటాం కదా. దా డెలివరీ అయినంక రోజు వాడికి అలవాటు అయిపెయింది ఇగ ఇంగ వీడికి అలవాటయ్ ఎండు బయట ఉండట్లేదు ఎండలో. ఎండలో ఉండలేడు అలాగని ఆకలికి ఉండలేడు. ఆ రెండు మంచి ఉంటే భలే ఆడుకుంటాడు వాడు.
ఆ కానీసమ్ ఈ ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం తడి వాట్రుంటాయి గదా రా నీళ్ళళ్ళో ఇట్లా క్లా తు పిండేసి మొత్తం బాడీ మొత్తం తుడవాలి. కాలు చేతులు అట్లా తుడుస్కోండి.
ఆ టెంపరేచరు ఎక్కువ అనిపించినప్పుడు తుడుస్తా అక్క
తుడిచినావనుకో ఇట్లా ఇగ స్నానం చేపీకు. ఇక పొద్దున్న, మార్నింగ్ ఏం చేస్తార్ డ్రెస్స్ చేంజ్ చేస్తా ఉండు. కొంచెం వాళ్ళకి స్నానం చేయనట్టు అనిపించిన అనిపించినప్పుడు ఫౌర్డర్ అంతా బాడీకి వేసేయ్ ఫౌర్డరు అట్లా వేసినవనుకో ప్రెష్ గా అనిపిస్తుంది వాడికి. వాడు గూడా స్నానం జేస్ నట్ట ఫీల్ అయితాడు కొంచెం ఫివర్ గుడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద వాళ్ళ కూడా ఫీవర్ వచ్చినప్పుడు ఒక ఇట్లా మా ఊర్లో తనే ఏం చేసినంటే ఫీవర్ వచ్చిన కూడా స్నానం చేసేటోడంట ఇంత ఫీవర్ వచ్చిన ఇంజెక్షన్స్ వేసుకొని టాబ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా ఉబ్బకి ఇంజెక్షన్ వేయ్యంగానే ఏమేందింటే వెంటనే చెమటలు వస్తాయి బాగా బాగా అంటే ఫీవర్ అనేది తగ్గిపోతది. తగ్గిపోయినప్పుడు చెమట పట్టిందని స్నానం చేసిడట్ట అతను స్నానం చేస్తే తల పట్టిదట జ్వరం. జ్వరం అనేది తలగబట్టేసరికి చాలా ఇబ్బంది అయినా హాస్పిటల్ తిరిగి తిరిగి లక్షల లక్షలు పెట్టిన అప్పుడు రికవరు అయినాడు మనిషి అంత పెద్ద మనిషే జ్వరం వస్తే తట్టుకోలేకపోతాండు. ఈ చిన్నపిల్లలు ఎట్లా
ఈ చిన్న పిల్లలు కాకపోతే చిన్న పిల్లలకి జ్వరం వస్తే మంచిదింట ఎందుకంటే లోపల ఇమ్యూనిటీ అనేది ఫైట్ చేస్తుందంట.
అవును
అవును ఎంత అలా సైన్స్ పరంగా అలా ఉన్నా మనకు ఫీవర్ వస్తుందని అనే ఒక బాధ ఉంటదిగాక్క
అవును ఇప్పుడు మోషన్స్ అయినా కూడా కోల్డ్ కాఫ్ అయినా కూడా ఇప్పుడు మోషన్స్ కోల్డ్ కాఫీ అయితే సిక్స్ మంత్ బెలం కూడా పోతుంది అంటారు
అంటే మళ్ళా సమ్మర్ వచ్చింది కదా వాంతులు విరోచనాలు ఎక్కువ అవుతాయి పిల్లలకి
ఎండదిబ్బకి ఆవు ఎండ కొడతాం కదా దాని వల్ల ఇబ్బంది ఉతుుంది
అవును
జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో బయటకి వెళ్ళే తప్పుండా సాయంత్రం పూట జర్నీ లేదు ఎప్పుడైనా మార్నింగ్ ప అంటబండ ఇదివేదన దగ్గర్లోనే వెళ్ళాలిర సాయంత్రం పూట నైట్ పూట ఎంత చేసినా ఏం కాదు చల్లదనానికి జర్నీ
అవును
వాడి కోసం ఏం ప్రిపేర్ చేసి పెడుతున్నా ఫుడ్ ఇ్యా
ఫుడ్ ఇక పల్లెటూరులలో ఏముండదు అక్క ఏముండదు అదే రైసు అదే ఇక అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చికెన్ ఉండదు ఒక్కొక్కసారి బకారా రైస్ ఒక్కొక్కసారి ఆలుూ రైస్ ఉప్మా చేసి పెటూత్ అంతే ఉంది జీరా రైస్ ఒకసారి కిచడి ఒక రోజు అది కూడా అప్పుడప్పుడు ఒక ఫైవ్ డేస్ లో అలా
ఫైవ్ డేస్ లో అళ్ళనా అయితే తిపియాలిగానీ వాడికి నోటికి ఇష్టమైననా తిపిస్తాంే కొద్ది రికవర్ అయిపోతంది రే కవర్ అయిపోతంది వాడు కూడా
అవును ఏం తినట్లేదు అని షాప్ నుండి వాళ్ళ ఫాదర్ మొత్తం తెచ్చిపెట్టినాడు అదే తింటాను ఇప్పుడే కొద్ది పెరుగుతో తినిపచ్చి సిరప్ పడుకోబెట్ట
మళ్ళా పెరుగుతో తినిపించిన వారా
మరి వాడన్నా మస్సాలు తినట్లేదు అక్కడ
కొంచెం పాలల్లో కొద్దిీ చక్కరేసి వీట్ల రేసు కలిపించి తినిపించి పెట్టు
అది కూడా ట్రై చేసాక పొద్దున్న వాడు రైస్ పాలలో కలిపి తినడు ఓన్లీ పెరుగుపెరుగు అలానే ఒక రోజు అరటి పండు కలిపి పెడితే అస్సలు తినట్లేదు
ఇవి రొట్టలు ఇట్లా చపాతికిట్లా తినడా
ఆ చపాతింటాడక్క అప్పుడుప్పుడు చేస్త మంచిచేసిన
ఆ చపాతి జ చపాతి పెయిట్టు ఇడ్లీ కూడా చిన్నగా అలవాటు చేయరా ఇడ్లీ పిండి కూడాడా డైరెక్ట్ ఇడ్లీ వేయకుండా ఇట్లా దోశ లాగా పోసుకోవచ్చు దోశలు చేసినా తింటారు ఇడ్లీ దోశ కూడా
ఆ ఎ ఇష్టత కడక్కు
అడిగేమి ఇష్టం అవేపేట్టు రైస్ ఆసలు బెట్టదు ఫీవర్ వచ్చినప్పుడు రైస్ పెట్టప్ప పంచమి ఫ్రూట్సు తింటాడా న మనా ఫ్రూట్స్
జామకాయ అక్క ఏది తినడు
లైతే కొంచెం బానాం అలవాడిదిరద ఆపి చిన్న చిన్న ముక్కల్లా చిన్న చిన్న ముక్క
స్టార్టింగ్ లో తిన్నడ అక్క స్టార్టింగ్ లో కొద్ది కొద్దిగా తినడు ఇక తర్వాత నుండి తినట్లేదు
ఫీవర్ వచ్చింది కదా కొంచెం మనకి అలవాటు అర్థమయ్యేటప్పుడు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు వేసుకుొని ఇట్లా తింటే మనకి ఫీవర్ తగ్గుతుంది నానా అని చెప్తా ఉంటా కొద్దిగా అర్థమయతది కదా బలం వస్తది ఫీవర్ పోతదిని అట్లా కొనుకునేవా మాటలు చెప్తా ఉంటే వాడికి అర్థంమయితది
అవునక్క అర్ధమైతది మాటలు అని ఇగ వాడు తింటాడో తినడో అని రైస్ కొద్దిగ పెడితే కడుపు నిండిద్దనీ అంతే
అదే కడుపుంత చూపిస్తాం గాని ఇది ఫీవర్ కి రైస్ తినకూడదు ఎక్కువ
ఆ అవు అదే నిజమే మేము ము హాస్పిటల్లో పెట్టనిచ్చేవాళ్ళం కాదు పేషెంట్లకి
అవును ఇగ ఇడ్లీ అలా అవి ఇవి టిఫిన్స్ ఎక్కువ పెట్టాలి
అవును
పిల్లోళ్ళకి చిన్నవి ఇవి అలవాటు చేయాలి ఇవి జావా ఇట్లా ఉంటాయి కదా
ఆ సరే అక్క అలవాటు చేస్తాను వాడికి
ఆ ఓకే పిల్లలు జాగ్రత్తమా బయటికి వెళ్ళేటప్పుడు ఒకే రా ఉంటా